హలో
హలో
హలో
ఉమ్
వినిపిస్తుందా మాట్లాడు ఇగ
వినిపిస్తలే నాకు నా స్పీకర్ అసలు హలో
హలో
హలో వినిపిస్తుందా హలో
ఉ ఉమ్ వినిపిస్తుంది చెప్పు
ఏం చేస్తున్నావు
ఏం లేదు ఫోన్ చూస్తున్నా
ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉండు ఫోన్ లేకపోతే బతకలేవా
అయ్యో ఫోన్ లేకపోతే నేను బతుకగలను కానీ బోర్ కొడుతుంది
నిజం చెప్పు రోజుకి ఎంత టైమ్ స్పెండ్ చేస్తావు
చాలా తక్కువ రోజుకు రెండు గంటలు మాత్రమే
రెండు గంటలా నిజంగా నిజం చెప్పు ఇప్పుడు
సరే సరే ఐదు గంటలు
నాకు తెలుసు నిజానికి నువ్వు పది గంటలు కదా
అయ్యో నువ్వెలా తెలుసుకున్నావు
నీ వాట్సాప్ స్టేటస్ చూస్తే తెలుస్తుంది ప్రతి గంటకి ఒక కొత్త స్టేటస్ పెడతావ్
అది నా టాలెంట్
అచ్చా టాలెంటా అది ఫోన్ పిచ్చి,
సరే నువ్వేంత టై ఫోన్ వాడతావు.
నేనా నేను చాలా తక్కువ వాడత
అబద్ధం నిన్న నేను మెసేజ్ పంపితే వెంటనే రిప్లై ఇచ్చావు,
అది నేను ఫోన్ దగ్గర ఉన్నందుకే
సరే నిన్న రాత్రి రెండు గంటలకు ఆన్లైన్లో ఎందుకున్నావు
ఆ నేను చదువుతున్నాను,
రెండు గంటలకు చదువు నన్నమ్మ అంటావా
సరే నిజం చెప్తాను వీడియోలు చూస్తున్నాను.
ఆహా చూసావ నువ్వు అల్లాంటి వాడివి
కానీ నేను అంత స్టేటస్లు పెట్టాను,
అది సరే కానీ నువ్వు మేమ్స్ చాలా పంపిస్తావు.
ఆ అ అర్ధం కాలే
అది సరే కానీ నువ్వు మేమ్స్ చాలా పంపిస్తావు.
ఎందుకంటే నేను ఫన్నీ పర్సన్
పన్న కాదు పోన్ అడిక్ట్ ను
సరే మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాంమా
ఏం ఛాలెంజ్ చెప్పు
ఒక రోజు ఫోన్ వాడకుండా ఉండాలి
అది అస్సలు కాదులే
చూసావా మీకు ఫోన్ లేకుండా ఉండలేదు
నువ్వు కూడా చేయాలి మరి
సరే కానీ ఒక కండిషన్
ఏంటో
ఫోన్ వాడకపోతే మనం బోర్ కొడతాం కాబట్టి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాలి
ఆ సరే ఫోన్ లేకపోయినా గానీ మనకి ఐస్ క్రీమ్ ఉంటే చాలు బతికేస్తాం కానీ ఒక్క సిల్ తీసుకుందాం చాలెంజ్ ప్రారంభం ముందు
ఇదే నీ ఫోన్ పచ్చి
ఐస్ క్రీమ్ కి వెళ్దామ అంటే ఫోన్ పిచ్చి ఫోన్ కావాలం
ఆ అవును్ ఐస్ క్రీమ్ తినాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఒక సెల్ఫీ తీసుకుంటే అప్పుడు మనకి అక్కడ నుంచి స్టార్ట్ అయిిందని తెలుస్తుంది, ఒక స్నాప్ పెట్టుకోవాలి వాళ్ళు ఇ మధ్యలో ఐస్ క్రీమ్ ఫోటో
ఆ అలాంటివి వద్దు అట్లుంటేనే ఇంకో ఇంకో దానికి వెళ్తాం అప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా ఫోన్పచ్చి అప్పుడు ఇంకో సెల్ఫీ అంటావు
ఎందుకు మళ్ళీ ఇంకా తీసుకోను కదా ఒకసార తినేది ఐస్ క్రీమ్ ఒకసారిే తింటవు ప్రతిసారి తింటవా
అంటే ఆ అంటే మేము ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా దాన్ని బట్టి ఐ ఒక రోజు ఒక ఐస్ క్రీమ్ అనుకో రోజు ఐస్ క్రీమ్ అనుకో రోజు ఒక సెల్ఫీ తీసుకుంటావు, కదా నువ్వు
ఒక రోజే కదా మనం ఛాలెంజ్ పేట్టుకుంది.
ఒక్క రోజు కాకుండా ఒక రోజు మంచిగా ఉంటే నెక్స్ట్ డే సెవెన్ డేస్ పెట్టుకుందాం,
ఉ అన్ని రోజులు అసలు ఉండ లెన్లే నేను
అచ్చా అందుకే ఫోన్ పిచ్చి నీకుంది, నాకు కాదు. చూస్
నీకు కూడా ఫోన్ పిచ్చి, ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉ టావుగా
నేన్ మామూలుగా ఒక గేమ్ అడ్తంటే ఒక, నో నో టూ అవర్స్ అంతే. వాలదే టూ అవర్స్ గిన ఆడన్
టూ అవర్స్ ఫ్రీ ఫైర్, టూ అవర్స్ లూడో, టూ అవర్స్
నువ్ ఆడవ గేమ్?
నేను ఆడను, నేను చాలా తక్కువగా ఆడతాను. నేను ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాన్.
అచ్చా ఏం చేస్తవ్?
ఉ
ఏం చదువుకుంటవ్?
నేను నేను బీటెక్ చదువుకుంటున్నా కాబట్టి ఏదో ఒకటి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుకుంటాను.
అవునా, మేం ఏది స్టోరీస్ స్టోరీస్ అవి చదవా?
ఏం స్టోరీసు?
మాములుగ మోరల్ స్టోరీస్
లేదు అలాంటివన్నీ ఏం చ్
ఆ ఇప్పుడు అర్థమైంది నీక్ ఫోన్ పిచ్చి ఉంది. మోరల్ లేదని
ఫోన్ పిచ్చి కాదు, నాకి బుక్స్ పిచ్చి ఉంది. బుక్స్ చదువుకుంటా నేన్.
నీక్ బుక్స్ పిచ్చి లేదు, ఫోన్ పిచ్చి ఉంది. అన్ని స్టేటస్లు పెడతారా, నువ్వు ఇంకేడ చదివినట్టు? నువ్వన్నీ స్టేటస్ పెడితే
నేను రోజుకి ఒక స్టేటసే పెడతా.
లేదు నువ్వు రోజుకి పది స్ ఇరవై స్టేటస్లు పెడతవు. నువ్ ఇంక
ఆ అంటే ఒక ఒకట్ టెన్ మినిట్స్ దానికోసం, అంటే ఒక హాఫ్ అన్ అవర్ చదువుతానే ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఉండాలి కదా.
అంటే హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్సే కదా నువ్ చదివేది, ఇంకేముంటది అక్కడ
హాఫ్ అన్ అవర్, ఆ మొత్తం ఫిఫ్టీ మినిట్స్ నేను చదివితే టెన్ మినిట్స్ ఆ స్టేటస్ పెడతాన్.
ఒకే వన్ అవర్ కొకటా, అంటే టువెల్వ్ అవర్స్ కి టువెల్ స్టేటస్. నువ్వ ఎన్ని అవర్స్ చదువుకుంటవ్?
అంటే టువల్ హవర్స్ లో ఒక వన్ అవర్ పోతది, లెవెన్ అవర్స్ చదువుకుంటాను.
లెవెన్ అవర్స్ చదువుకుంటావా?
అవును
లెవెన్ అవర్స్ నేన్ నమ్మలేకపోతున్నా, అస్సలు నమ్మలేన్ నేన్. లవెన్ అవర్స్ నవాలా కన్పి, నువ్ అలా కనిపియట్లేద్. ఆ ప్
మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చదువు సిక్స్ వరకు చదువుకుంట.
ఓ
ఉ
మార్నింగ్
సెవెన్
మార్నింగ్ సెవెన్ కి అంత మార్నింగ్ ఇంగా ఫోర్ తర్టీకి లేచి చదువుకుంటె అయ్యిపోద్ది కదా నువ్వు
అందే అంత జల్లి మరీ నిద్ర తక్ తక్కువతుంది అంత జల్ది లేవద్దు
ఆహా
ఉహ్
కానీ వేరే వాళ్ళం మాత్రం త్వరగా లేపుతావు కదా
వేరే వాళ్ళని నేన్ ఎవరినీ లేపలేదు ఎయిట్ నైన్ కి టెన్ కి చేస్తా వాళ్ళ కి ఫో పోను
ఆహా ఇంకేంటి విషయాలు
చెప్పాలి మీరే ఇంకెం తిన్నం
ఏం కర్రీ
ఈ రోజు నేను ఏం తిన్నాను అంటే ఏం తిన్నాను చపాతి ఆలు కర్రీ
అవునా కాదు ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ వస్ తు రావట్లేదు కదా
అవును మాకు పీజీలో వాళ్ళు చేసి పెడతారు మేము మేమ్ వండుకోము
అవున్ అహో నువ్వు పీజీలో ఉంటావా మరి పీజీలో గ్యాస్ లేక్ లేకపోతే ఎలా
అంటే కట్టెలు ఉన్నాయి కట్టెలు మీద చేస్తారు కట్టెలు పొయ్యి మీద
కట్టెలు తెచ్చారా
వార్ అయిపోయింది ఇంగా గ్యాసెస్ వస్తాయంట
ఆ ఇంకా అయిపోలేదు ఇంకా రన్ అవుతుంది కదా
లేదంట అయిపోయిందని చెప్పింది మా ఫ్రెండ్
అవునా కానీ న్యూస్ లో ఇంకా జరుగుతుందని చెప్పారు అలా
లేదు
ఉహు
లేదంట మా ఫ్రెండ్ చెప్పింది అయిపోయిందంట వారు ఇంకా నెక్స్ట్ ఇంకా వస్తాయి. కొన్ని కొండ్రోజులు
ఓకే అప్పటి వరకు ఇంకా కట్టెలు మిందేనేనా ఉహు రోజు టిఫిన్స్ ఏముంటాయి
రోజునా చపాతి దోసా ఉతప్పం
ఓహో ఐ డోంట్ లైక్ ఉప్మా ఐ లైక్ దోస
ఊతప్పం పూరి ఇంకా ఆలు పరోటా ఇలా ఉంటాయి మీరేం తిన్నారు ఈరోజు మధ్యాహ్నం
మ మధ్య మధ్యాహ్నం పప్పు రైస్ చపాతీ తిన్నం మెమ్
అవునా ఎవరు చేసి పెట్టారు మీకి
మాకి వేరే క్యాంటీన్ కి వెళ్ళి చెప్పినార్
అవును
ఆహ్ అ
మీరేం చేస్తున్నారు జాబ్ చేస్తున్నారా లేకుంటే చదువుకుంటున్నారా
అన్ మనం జీటి గాలికి తిరుగుడు అని ఉంటాది జీటి అంటె
మంచిగా మాట్లాడండి మీరు మంచిగా మాట్లాడండి అలా అలా మాట్లాడొద్దు.
అయితే నేనేమంటున్నా గాలి తిరుగుడు అంటే జీటి.
అవునా ఇంకేంటి విషయాలు. చదువుకోరా
ఇకేంటి మీరే చెప్పాలె.
ఇంకేమున్నయి చెప్పాలి గేమ్ గేమ్ మాడలేదా వెళ్ళి.
లేదు ఆడలే మీ ఫో మీ వాట్సప్ స్టేటస్ ఎక్కువపోయినయి నాకు అదే చూస్
సరే అండి. సరేలేండి మీరు ఇంతగా అన్నిసార్లు అంటున్నారు కాబట్టి ఇంకా కట్ చేస్తున్నాను బాయ్.
అవునా అప్పుడేనా అరే ఊరికే అనన్లే ఇంకా
అయ్యో పర్లేదండి బాయ్.
ఒకే బాయ్ అండి.
అ